హలో ఆ...
ఆ. తిన్నారార.
హలో పిన్ని తిన్నం పిన్ని తిన్న రా మీరు.
తిన్నార ఏం చెప్తాన్రు పని తీరింది ఆఓ
మౌనిక పాలు తాగింది ఏం చెత్తన్లు చిన్నవాళ్లు ఇంట్ల
లేర అటు వేరు సుమక్క దగ్గర వేయింరు మళ్ళా ఆడ రెండు రోజులుండి ఆడ రెండు రోజులుండి లతక్క దగ్గరకి పోయిర్రు
యిల్ల లతక్క దగ్గరి
హా పోయిర్రు అటే ఉన్నరు గ్యాంగ్ గ్యాంగ్ ఏమో ఉన్నరట.
అవునా నీకు బోర్ కొడుత లేదా పిన్ని
ఆ పని లేకుండా ఉంటే బోరు కొడుతది. పని ఉన్నంక బోరు కొడుతుదా? పనే సరిపోతది
బ్లౌజులు ఉన్నాయ పిన్ని కుట్టేడివి
ఇప్పుడే ఎక్కిన మిషిని కుట్టాలి ఒక రెండున్నై జెంట్
అర్జెంటా
మధ్యాహ్నం వరకు
ఇంకా
హ్మూ
అదే రేటు తీసుకుంటాన్నావా పిన్ని
మనోళ్ళ, మనోళ్ళ వరకు వన్ ఎయిటి తీసుకుంటాన్ రా మన వాడోళ్లకు దగ్గర దగ్గరోళ్ళకు కో
వన్ ఎయిటీ తీస్
ఆ కొంచెం వేరే వాళ్ళు ఎవరన్న వత్తే టూ హండ్రెడ్ తీసుకుంటాన, ఎందుకంటే మన వాళ్ళను ఏమీ అట్లేమీ డిమాండ్ చేయలేకపోతాన. మన ఇంటి సుట్టున్నోళ్ళే ఇత్తరు గాదు ఇప్పుడు గివళ ఆడళ్ళు ఇత్తరూ లాడోలు అం నలు గైదుగురు ఇత్తరు
నాలుగురైదుగురు ఇత్తరా ఏదీ సరోణ, బహమ్మ, ప్రేమలచ్చువమ్మోలు గిట్ల ఇస్తరా
ఆ ఇత్తరు మహేంద్రక్క, మహేంద్రక్కోలా అవ్వ.
ఆహాహా
విజయక్క
మీరత ఏ తాతగిట్ల అందరు ఎటో పోతాళ్ళు లేెటు పిన్ని
వాళ్ళా చావు చావు వచ్చిం
చిందా
ఈ దుర్గ వాళ్ళ అక్క అంటే బోర్నర్స్సే వల్ల షెల్లె
ఆ బోర్నర్స వాళ్ళ చెల్లె
కొడుకు
వాళ్ళ కొడుకా
ఆ చన్పోయిండ్ అన్మకొండ
ఆహహా ఇప్పుడు తాత గుడా పోయిండా దార్లొక్ మీ తాత గుడ్ మా తాత గుడా పోయిండ్ అలో మ్మ్ హు
పోయిండు
పోయిండా హన్మకొండల్ ఉంటరా ఐతే వాళ్ళు
ఇనకేమో ఐన్దట కిడ్నీలు ఫెయిల్ ఐనాయట
కిడ్నీలు ఫేలైనాయా
మ్మ్
వంటెం వండినావ్ పిన్ని
అంటె మటన్ అండిన్రా
మూడుగా నేను
మ్మ్ పిల్లలుంటే చికెన్ తెచ్చుకోవచ్చు పిల్లలు లేరు గదా మటన్ తెచ్చిండిగ
ఎందుకు పిల్లల్ తినరా మటను
తింటరు గనీ తక్కువ తక్కువ ఇగ సికినన్ట్రు వాళ్ళు మటన్ తెత్తే సికినన్ట్రు మనతోనుఘోష్
అయ్య
మ్మ్
ఎప్పుడు పిన్ని పెద్ద చెల్లెకెప్పుడు కాలేజ్ స్టార్టు
అయ్యో ఫస్ట్కే అన్నరు గని మరి మల్లెం మెసేజ్ పెట్టిరో లేదో బాబాయ్ కె దెలవాల
అదే ఇంటర్ వాళ్ళకు కొంచెం లేటు గనే స్టార్ట్ చేస్తాం అని గుడా వత్తాంది వెట్
అవునవును లేటు గనే అంత్ అంటే ఎండలు వానలు కొట్లే కదా ఎండలు అవ్ పోయి ఆగమైతరని
ఏ మస్తు కొడతరు గా పిన్ని ఏమెండలు గొడతన్నాయే
మ్మ్ సాయంత్రం వరకైతే ఎట్ల బేజారైతాంది.
వేదారోడ వేదన్నంత కాయగా ఏదన్నంత ఎక్కు మాయ్ తాంది భూప అది ఆయ్ నీల్ తాగి తాగి కడుపుబ్బినట్టయితాంది.
ఆ
మా మేడం అయితే మా చిన పాప మొత్తం వేడైతాంది ఎంత కూలర్ వేసినా కూడా మొత్తం వేడై హీటుగా ఉంటాంది.
హ్మ్
జ్వరం వచ్చినాల ఇట్టైతాంది. ఏమన్నా సరతక్కోళ్ళ ఇంటికి పోయినాం కానీ పిన్ని ఇంకా వాళ్ళది ఏమి ఎండ పిన్ని గోరం నిండా మళ్ళ సిటీ కదా నైట్ కాకుండా చేసి తేలు కూలర్లు, ఫ్రిడ్జ్లు గిట్లా అన్నీ ఆన్ ఉంటాయి కదా ఏమున్నది ఏ కరెంటు పోతాంది
ఓ
కరెంటు పోతాంది. ఇట్లా కచరైతాంది బై ఇది ఓడయితాంది పడుకోడు.
ఎంతసేపు పోతాను.
ఒక పోతాంది పది నిమిషాలు వత్తాంది మళ్ళా పోతాంది మళ్ళా పది నిమిషాలు వత్తాంది అట్లా ఒక రోజు నైట్ అంతా లేదు ఇక పోయి బయటనే పడుకో
ఆ అదో మల్ల వా
దోమలు లేవు పిన్ని దోమలు లేవు ఏ మళ కోసమైనా కరెంట్ వస్తే రెండు గంటలకు ఇగ కూలర్ తీసుకొచ్చి గది కూడా బయటనే పెట్టుకొని పడుకున్నాం ఇగ అక్క చెప్తాంది ఇగ నే అస చ్చినాక రెండు మూడు రోజులు మంచిగా ఉన్నారు కలాసి మళ్ళా నిన్న గట్లనే అయిందని చెప్తాంది.
సిటీ లో కరెంటు పోవుడేంది
గదే అర్థం అయితలేదు. మాకెప్పు ఇప్పుడు పోలేదా
ఇంకా ములుగూరే మన ఊర్లోనే మురు జూన్ లో బోదు
ఆ అంతకు ముందు పోయేది పిన్ని మన దగ్గర కూడా ఇటు ఇప్పుడు ఇటు సలీమెనకాల బిల్డింగ్లయినాయి చూడు అప్పుడు ఓవర్డోసు పడి పోయేది ఇక్కడ ట్రాన్స్ఫారం పడ్డ కాంచి కొంచెం తగ్గినాయి. ఆ లేకపోతే బా ఉంట ఏమన్నా అక్క మిషన్ నేర్చుకున్నది కదా ఇవాళ నిన్న వాళ్ళ మ్యారేజ్డే ఉంటే మిషన్ అది మోటర్ పెట్టుకున్నాను అన్నట్టు
హ్మ్
కరెంటు అట్లా కూడా ఇబ్బంది అయింది పో వత్తాంది, వత్తాంది పోతాంది వత్తాంది. ఎక్కడ దాకా వచ్చింది పిన్ని ఇల్లు ఆ
గిరాక్ కుడుతందార
గిరా గుట్టది పిన్నీ నడపాక అంతే మా నడపాక కుడదది సంతాకాయ కొట్టుకుంటది గంతే ఈ బయట ఎవళన్నా పయట పెద్ద ఇంటి ముందు ఒక ఆమె మిషన్ కుట్టటమే ఉంటుంది ఆమె పంపకాలున్న స్ కూల్ కుట్టమంట అది కూడతాది ఇగ
ఆ
కమిషి అరే వాళ్ళేవలో ముసలోళ్ళు ముసలోళ్ళు అసలు కుట్మంటరు చూడు ప్లేన్ జాకిట్లు లైనింగ్ లే కుండ, అవైతే పర్ఫెక్ట్ వచ్చినై అదే కుడుతది పక్కన వాళ్ళు ఇస్ వాళ్ళింట్ల కిరాయికున్న ముసలామే ఇస్తే కుడుతది
సర
ఆ ఎంతకంత ఇంక అంతకంత యూ ట్యూబ్ లో చూసి నేర్చుకున్నదే బయటెవరు నేర్పించింది కూడ కాదు మళ్ళ యూట్యూబ్ లా మొన్న చూపిస్తాంది ఇంగో వినాసి పర్ఫెక్ట్ గా చెప్తది ఎట్ల కటింగ్ చేయలంటే, ఇగ ఆమెను చూసుకుంటా కటింగ్ చేస్తాంటె చూసినను నేను కూడా ఈజీ అనిపిచి
ఈజీనే అనిపిత్తది నాలుగు సార్లు గదే అత్తది
ఆ
మళ్ళీ మనా బ్లౌజ్ మీద మనమే ప్రయోగం చేసుకోవాలి
నాలుగైదు చేసుకోవాలి ఒప్పనొప్పటిగా
కుంటూ కుట్టొచ్చు ఎమునై
ఆ చూసుకుంట కుట్టొచ్చు మళ్ళ అక్క గమ్ స్టిక్ తెచ్చుకున్నాందండి ఇప్పుడు లైనింగ్ ను ఇది కుడితే అతుకు పెట్టి ఇప్పుడు మీరైయతే ఫర్ ఫెక్ట్ అయినోళ్ళు ఇట్లనే కుడతరు అంట కదా
హా
ఆ అయితే అక్క ఏం చేస్తాంది లైనింగ్ అది కట్ చేసినంక మళ్ళ దీన్నికంటి పెట్టుకోని కుడుతాంది ఊడికోకుండా అట్ల, మీరు పర్ఫెక్ట్ అయినోళ్ళు ఇట్ల కుడతరు కదా అంటే కట్టింగ్ చేస్కొని అది ఇది లైనింగ్ దాని మీద ఏసి కుడతరు కదా
అ అత్కపెట్టుకొనే కుడుతం మేం గూడ ఆ అతుకు పెట్టుకొని కుడత అంటే, ప్చ్ కుట్టేసుకుంటాం పైనుంచి కుట్టేసుకొని కుడతాం గా గంసోత్తన్నైఆ గమ్స్ కూడ పెట్కొని కుడుతరు
ఆ గదే పెట్టుకొని కుడతాంది
గమ్ములు పెట్టను గాని కుట్టేయంది గమ్ము పె కుట్టంది నీకు కరెక్ట్గా ఎట్లత్తదిరా
అహా, మీరు కుట్టేసి కుడతరు కదా, అక్క కుట్టేయకుండా గమ్ము గమ్ము పెడతాంది అన్నడు గమ్ము పెట్టి కుట్టేత్తాంది అన్నట్టు
అవునా కుట్టేత్త నేను కుట్టేసే కుడుత గమ్ము బెడుతలేన్ పెట్టుకోవచ్చు అని తెచ్చుకున్న కాని దాన్ని వాడుడు లేదు ఏం లేదు. అంత టైం వేస్ట్ మ్మ్ ఇదైతే డైరెక్ట్ కుట్టు కుట్టేసుకొని చేసుకోవచ్చు అది గమ్ అం టే టైం వేస్ట్ అయితది. హ్మూ
అమ్మమ్మ క్ అమ్మమ్మకి ఎట్లున్నాయి పిన్ని మంచిగాన్నారా
ఉమ్మ్ మంచిగానే ఉన్నాయి రా
మల్ పోయిల్ హైదరాబాద్ కి మల్ల చెకప్ కిట్ల
ఏడికి పోయిన గవే గోలీలు ఇస్తున్నారా ఆమెకు
అవే గోళీలు
ప్చ్ అవ్వే గోళీలు ఏ దేశం పోయినా అవే ఇస్తారట ఆమెకు మల్ల ఏ డాక్టర్ అయినా గదే
ఉమ్మ్
ఊక టెస్ట్ చేయించుకుంటూ వాడుకుంటూ ఉండాలి
బస్ చేసుకుంటూ వాడు కొంటన్నాము
మన గవర్నమెంట్ హాస్ప్ట్ హాస్పిటల్ కూడా ఇచ్చారు మొన్నటిసారి
ఇచ్చలా అవునా ఆ ఇప్పుడు అన్ని స్టార్ట్ అయినాయనే కొత్త కొత్తగా ఇప్పుడు మెడికల్ కాలేజ్ పడ్డ అన్ని అడ్డాయి కదా వాళ్ళ అంటే ప్రాక్టీస్ కోసం కూడా అలాంటి కోర్సు కూడా స్టార్ట్ చేస్తాలుకవచ్చు
ఉం టాబ్లెట్స్ ఉన్నాయట మళ్ళా ఈమెది రాసు కున్నారట మొన్నటిసారి రాసుకున్నారట
మన అవసరం ఉన్నప్పుడు తెప్పేయమంటే కూడా అట్లా తెప్పిస్తారు అనుకుంటకదా టాబ్లెట్లు
ఏమ్మాయిగా మొన్నటిసారి ఇచ్చారట నెలసరిపోను ఇచ్చారట
చిలట్న
ఉమ్మ్ లేకపోతే ఏం జమ్మ పోయి తెచ్చుకోవాలి
ఏం జంలో దొరుకుత్ పబనే
ఎంజెమ్ల కూడా కష్టం. ఇంగానే దొరుకుతాయి.
కష్టంగాంటే కష్టంగా అప్పుడు అమ్మా కూడా పిడిసకోళలి ఇచ్చేది. ఇప్పుడు బయట తేచ్చు కుంటే నెలకు పదిహేను వందలు అయితాయి. కానీ ఆర్లాం వాళ్ళు అంత ముందుకు ఫ్రీగానే ఇచ్చేది అప్పుడు అన్న అన్న ఇప్పుడు పోయి కాకపోతే డే అంతా లైన్ లో నిలబడలి పిన్ని డే అంతా లైన్ నిలబడితే అదైనా నెలకు సగం గోళీలు ఇచ్చేది అట్లా పోయినం కానీ ఇంకా అట్లా కూడా బంద్ చేసిల్లు మళ్ళ ఆడ కూడా దొర్లులేవాన్ అంటే వాళ్ళకు వీళ్ళలకు కొంచెం రిక్వెస్ట్ చేస్తే డబ్బులు అటో ఇటో ఇత్తే అట్లే ఇచ్చిళ్ళు మళ్ళ
ఆ
ఇప్పుడు సరిత అక్క వాళ్లు రాజు బాబాయ్ ఇక్కడ బయట ప్చ్ తక్కువ మెడికల్ షాప్ అంటే అతితక్కువ రేట్లు దొరు తే అన్నట్టు ఇప్పుడు పది హేను వందలకు దొరి లేదా ఏడు వందలకు దొరుకుతది అన్నట్టు
హ్మ్
అట్లా తెప్పిస్తాను బాబాయ్ ఇగ ఏడు వందలు ఏమో పడతాంది నెలకి ఇగా
హు
అయిపోయిందా పిన్ని కటింగ్ అయిపోయిందా మరి
ఓకే రా ఉంటాను.
ఓకే పిన్ని